అది కత్తయింది ఇందాక కా ఏం జేస్టూన్నావ్
ఏ లే నా అంత మాటలే ననుంత ఉంద అయితే ఏ విణ నానా ఫోన్ మాట్లాడిన అంత ఓకే అంటుండు గాని నేను చిన్న ఉన్నానే అ టునాం గదా
మరి ఏం చేద్దామంట ఏమంటుందంట
ఏమంటాడో ఏమో సస్పెన్స్లో పెడుతుండంట మా అన్న ఏమో రెండు రోజులు ఆగుదమాగు కాక న్నడంట
ఆ
అది ముచ్చట
ఇప్పుడు చెప్పింద నాన్నకు ఫోన్ చేసి
హ్మ్ ఏ చిన్నగ చేయాలి అతను జేయపోతే శ్రీన్ దే ఆయన లేడా మీషో అజెయ్ పొయ్ నాకునీ ను రిటర్న్ కాల్ చేశిండు చెప్పా ఆ గ్యాప్ లా
ఒకే అన్నడు గాని కొంచెమే ఉందటుందివానికి.
మ్ ఉంటారు మా బ్యాంకు వచ్చె రామ్ రామ్ రామ్ సార్
మీ డాడి అంత ఉంటడా
ననాగ ఆ నాన గన్ ఆ గంతే నాన్నకంటే కొంచెం గంతే
ఆ అయిపోయిందో చేంజ్ చేయచ్చు గా ఒక బాధ అయిపోయిద్ది.
ఫ్యూచర్ ఫ్యూచర్ ఆలోచిస్తున్నా
అయినా గవ్వని చెప్తారా
ఆ
వామ్మో! అన్ని అన్నిటికంటె రాజన్నే బెటరు ఓప్పుకుంటే అయిపోయిది.
ఏమో ఒప్పు కుంటే బాగుండు
ఆ
నిజం జోక్ కాదు సీరియస్ చెప్తున్నా
నిగూడ ఇస్తాది కదా
ఆ నాకా లవ్వు
లవ్ మ్యారేజ్ నీకు కూడ ఇష్టమే కదా నాన్న ఒప్పుకుంటే అంటున్న
అదా అదానిక్ ఒప్కోవల్సి ది నాన్న కోసమే నేను
ఒప్పుకుంటే ఒకే కదా రా
ఆయన సంతోషం చాలా వేరు తెలుసా అది ఒప్పుకుంటే నేను
అ శుద్ధ హ మాయితే హలో ఏ
అర్ధంకాలే
ఇవన్నీ ఫస్ట్ ఒక అయిపోయింది ఉండోది కదా అట్ ఒక ఫో ఫైవ్ అయి నా తెచ్చ ప్లేసె రాగినడుద్ద మా అంటాడు చయిస్ కా మేబి ఉంటదేమో ఆకు తెన్నా
వద్దు నేను అడగా నేను ఇట్ ఇట్ ఉంటగాని రాజుని అడ
ఓ పిచ్చా ఓ ఇకు అర్థమయి మాకు మాస అర్థమయితందా న అట్లా అట్ న అ ఇదేమ అంట నువ్వు అదితే న అడుగ చ్చేమో నాచ్చేమో బై మిస్టేక్ లో అంటారు
రాల అస్సలే రాలే
ఇలా
నేను ఇలా నిన్న సారీ కట్కునే అద ఇ నార్మలి ఇట్టా పెట్టు అంటే దండకి వంటలు పెట్టినా రీప్లేస్ చేసి చుసిడి పాప రాజుకి ఇలా పైన పైన నీకు అట్లా పెట్టినా అంతే నీకు అ ఇలా పెట్టి ఆ
అర్థమైనదా అ నికూడా రాజా అ నాదా
అర్థం కావాలనే అట్ తిన్న
అర్థమయ్యే
కూర్చోరా అందుకె సెండ్ మీ. ఒరేయ్ గుంజాకు భయమెందుకు రా మరీ ఎక్స్ప్రెషన్స్ ఏందిరా అట్లా పెడతానవు
హు
ఉహు
మ్
హలో
ఊ
ఏంటిది ఏమను
దీపిక
ఏది రాదు నీకి నీకు ఏది రాదు ఏది రాదు పెద్ద పంచాయి ఎవరి దానికి వాళ్ళే వత్తరు
కానీ మంచోళ్ళు అంటా వాళ్ళు ఏమోలేను నీకు ఇలా చెప్తేను నీకేం అర్థం అవుతుంది నాకు తెలియదు కా గాని నాన్న ల అందా ఆనందం చూసిన అంతే
మంచోళ్ళు ఒత్తయ్ గాని నీకు
వాడు ఎన్ని కష్టాలు పెట్ట నేనుకుంట తర్వాత గాని
ముందు జరగాలి కదా ముందు జరుగుతే ఓకే
అర్థం కావట్లే
ముందుకెళ్తే ఓకే ఓకే జరగకపోతే ఏం చేయలేం హి హి హి హి
ఆ ఏదీ హలో స హలో ఒప్పు కుంటే ఎం లేదు ఒప్పుకోకాపోతే బాధ ఒప్పుకుంటే ఏం కాదు పోక పోతనే మేము పోగ్రామ్ అయిపోకానే మధ్యలో రేపు పోగ్రాం ఆయిపోలే మరోలో లంచ్ ఇంక ఫోన్